హలాగే నను ఫోన్ చేస్తున్నాము మీతో మాట్లాడడానికి ఇప్పుడు సరైన సమయం ఏమేనా
సరైనా సమయమేనండి
ఆ హలో అండి వినిపిస్తుందా
ఆ విన పిస్తుందండి
ఆ మీతో మాట్లాడడానికి ఇప్పుడు సరైన సమయేనా
ఆ ఇది అనుకూలమైన సమయేనండి
ఆ ఏమండి బట్టలు షాపింగ్ చేసేసారా అంతా
ఆ చేశామండి
ఆ ఎక్కడ ఆ ఇంకా కొంచెం పెండింగ్ ఉందండి అదే వేరే వాళ్ళు చెప్పినారు అక్కడ ఏదో ఆ చిక్పేట ఇంకా జయనగర్ లో ఏదో కొత్త స్టాక్ ఉంటుంది ఇప్పుడు ఫెస్టివల్స్ కదా ఇంకా వేరే దగ్గర ఏదో షాప్ లో అంటే ఆఫర్స్ ఉన్నాయి అని చెప్పారు వెళ్ళాలండి ఇంకా కొంచెం పెండింగ్ ఉంది మీది
ఆ మాది అయిపోయిందండి
ఆ అంటే ఎట్లా మీరు స అవును నా ఆన్లైన్ బాగుంటాయా
ఆ ఆన్లైను మనం రేటు ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం బాగానే వస్తుందండి మనం చూసి రేటింగ్ని చూసి అది ఎంత మంది కొన్నారా వాళ్ళు ఎంత మంది రేటింగ్ ఎలా ఇచ్చారు అనేది చూసుకొని రివ్యూస్ చూసుకొని కొనుగోలు చే చూసుకోని కొ
మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుందండి అవునా వినిపిస్తున్నా అంతే అంతే ఎక్కువ అది ఉంటే కొంచెం క్వాలిటీ బాగుంటుంది
ఆను
హలో ఆ మేము ఎప్పుడు అంత ఆన్లైన్ అవునా అంటే కూపన్స్ ఆ ఇంత ప్రైస్ కొంటే
అలా హలో
హలో ఆ చెప్పండి
అలానేం కాదండి నార్మల్ గానే ఇప్పుడు ఆ ఆన్లైన్ లో మనం ఏదైనా కొన్నా కొనాలనుకున్నప్పుడు వాళ్ళు ఆ డ్రెస్ కి లేదంటే దానికి ఏదైనా ఆఫర్ సేల్ నడుస్తుంది ఇ అప్పుడు మనం గాని ఫస్ట్ కొనే వారం అయితే దానికి కొంచెం కూపన్ ఉంటుంది లేదంటే ఎక్కువగా ఉన్నప్పుడు కూడా కూపన్ అనేవి ఆఫర్లు అనేవి ఉంట ఫై
అవునవును అంటే మేము ఇప్పుడు షా ఆన్లైన్ అంతా ప్రిఫర్ చేయలేదండి ఎప్పుడు ఆఫ్లైన్ ఎక్కువ చూస్తుంటాం అందుకే
అవునండి
షాపింగ్ చూడాలి అందరు ఆన్లైన్ కూడా సేవ్ అవుతుంది మనీ కూడా కొంచెం ఆన్లైన్ ఆన్లైన్తో పోలిస్తే ఆన్లైన్ లో కొంచెం బెటర్గానే ఉంటుంది అంటుంటారు
అవునండి
ఆ నీకేమనిపిస్తుంది ఆన్లైన్ బెటర్ అనిపిస్తుందా ఆఫ్లైన్ బెటర్ అనిపిస్తుందా
అదే సమయాన్ని బట్ట అండి మనకి ఇప్పుడు కొంచెం టైం ఉంది అనుకున్నప్పుడు మనం ఆ బయట షాప్ వె మనం అంతట మనగా వెళ్ళి ఆ క్లాత్ చూసుకొని అక్కడ ఎన్నో ఉంటాయి మనం చూడగలుగుతాము ఇప్పుడు ఆన్లైన్ లో ఉ అవి ఎలా వస్తాయి మనకి తెరిదు ఆ మనం బయట వెళ్ళి కొనుక్కోవడమే మంచిది
కానీ ఒక్కొక్కసారి స సమయం లేనప్పుడు టైం లేనప్పుడు
ఆ అవునండి ఆన్లోైన అలాంటప్పుడు పెట్ట టస్
మీరు ఏ క్లాస్ ఎక్కువ ప్రిపేర్ చేస్తారు అంటే కాటన్ సిల్క్ అలా ఇలానే అలా ఉంటుంది కదా
ప్రిఫర్ చేస్తానండి మీరు
కాటనే అండి అంటే ఇప్పుడు
ఆ
అయితే కొంచెం బాడీకి మంచిదే మళ్ళీ అంటే చెమట వచ్చింది కూడా ఫిల్ చేస్తుంది ఆ క్లాత్ సో దాన్ని అందుకే ఎక్కువ కాటనే తీసుకుంటాము
ఉ ఇంకా ఎలాంటి బయట మీరే మీకెలా ఉంటుందండి బయట చేయడం షాప్ ఫింగ్ ఇష్టమా లేదంటే ఆన్లైన్లో చేయడం ఇష్టమా
అంటే ఆన్లైన్లో చూసాను కానీ ఒక టూ టైమ్స్ అలా ఎప్పుడో ఒకసారి ట్రై చేశాను అంత క్వాలిటీ నచ్చలేదు అందుకే కొంచెం ఆ ఆఫ్లైనే ప్రిఫర్
అవునండి
ఏ మల్లది ఆ
మరి ఇంకా మీకే ఎ కాలర్ అంటే ఇష్టం ఆ అయిపోయిందండి మీకే ఏ రంగు అంటే ఇష్టం అండి బట్టల్లో క్లా దుస్తులు ధరించే వాటిల్లో
ఏ ఇప్పు
హలో
అ అంత మషి కాదు బాడికి ఎఫెక్టే ఆ మీరు మీరే ఏ కలర్ అంటే ఇష్టం మీకు
నాకు బ్లాక్ పింక్ అంటే ఇష్టం అండి లుక్స్ వైజ్ గా అది చూడటానికి బాగుం టుంది కానీ నలుపు అనేది మనకి ఆ ఎండ నుంచి మనకి రిఫ్లెక్ట్ ఇస్తానే ఉంటుంద అండి
ఆ అవును అవును చూడ్డానికి మాత్రమే లుక్గా ఉంటది కానీ ఎండక్ పోతే తే అదే ఎఫెక్ట్ అవుతది
అవునండి
ఇంకేం సమ్మర్ కదా అందరు పడే సోస్తలే
ఆ అ అదేం ఇంకా ప్లాన్ చేయలేదండి అండి ఇంకా కొంతా క్లాసెస్ జరుగుతున్నాయి కొని అవి అయిపోయాక ప్లాన్ చేస్తామండి
అవును
మీరు ఎక్కడికన్నా ప్లాన్ చేసారండి అ
లేదండి మేము కూడా మొన్న మొన్ననే ఇంకా అరుణాచలం వెళ్ళసి వచ్చాము ఇంక రెప్పుడైయేది ట్రిప్పు ఇంకా ప్లాన్ చేయలేదండి
అంటే మీరు ఆ వెకేషన్స్ కి ఎక్కడకన్న బయటికి అ అట్ల వెళ్లాలంటే ఎలాంటివి ఇవి ఆ యూజ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు
అదే మేమ్ కూడా ఫ్రెండ్స్ తోనే పోతుంటాము సో సండె ట్రైన్ ట్రైన్ బస్సు వి ఎట్ల వీలయి
అలా కదండి ఎటువంటి దుస్తులు డ్రస్సులు ధరించ కాలికేమయింది
అంటే టెంపుల్ అదే ట్రె టెంపుల్స్ కెల్పి అదే ట్రెడిషనల్ యూస్ చేస్తుంటాము నార్మల్ తెలిసిందేగా అందరూ అదే అలానే ఎస్తు బీచ్లు ఇలా అయితే పార్టీ వేర్ ఇలా వేస్తుంటామ్ మీరు ఎలాంటి డ్రెస్సెస్ ఇ ఇష్టపడతారు
ఆ నేను కూడా అంతే అండి ఇదా అంటే సమయాన్ని బట్టి మనం ఎక్కడికి వెళ్తున్నామ్ అని అంటే గుడి వెళ్ళడం అలాగ జరిగినప్పుడు పెళ్ళి ల్లోఅలాంటి మాముల్గా మ్ అలాంటి టైమ్ లో మాముల్గా టె సాంప్రదాయంగ చీరలు లేద డ్రస్సులు అట్లాంటివి వేసు ఇక్కడ జరుగుతుంది లేదంటే మామూల్గానే ఉంట ఇంకా నార్మల్గా ఏదా విదిగా అందరూ ఆ మీరు ఇంకేం చేస్తుంటారండి మీ ప్రాంతంలో అంతా వాతావరణం బాగుంద
ఆ బావున్ అవునండి పల్లు ఇంకా ఏప్రిల్ కూడా రాలేదు అప్పుడే పల్లు ఎండలు వచ్చేసినాయి అసలు ఇంకా ఏ ఏప్రెల్ మే కి బయటకు వచ్చే కూడ అవ్వదేమో ఇంక
మ్ అలానె ఉందండి వాతావరణం
ఆ ఫుల్ ఇప్పుడే ఫుల్ షాకం ఆ వ చం కొంచెం కొంచెం పడుతుందండి ఇంకా స్టార్ట్ అవ్వలేదు
ఉయ్
కొంచెం చిన్నగ మొన్న మొన్న పడింది మీ సైడు వర్షాలు ఎలా ఉన్నాయి పడుతున్నాయా లేదా ఎండ ఎక్కువ ఉంద
ఎండ ఎక్కువగా ఉందండి మా సైడ్ ఇంక వర్షాలు ఏం పడడం లేదు
ఆ వర్షం వస్తే కొంచెం ఎండ హీట్ తగ్గిపోతుంది
మా సైడు అనేది వర్షం పడితె ఇంకా ఆ ఎండ అనేది ఎక్కువ అవుతుందండి పరమట ఆ పడమట గాలులు అని చెప్పి ఇప్పటి నుంచి ఇంక వడగాలులు వడదెబ్బలు అట్లాగ ఇంక మొదలవుతాయి
అవునవును అంటే నార్మల్గా ఇప్పుడు ఉంటాం కదా వర్షం పడిన ఈ రోజు వర్షం పడిందంటే రేపు ఒ ఫుల్ ఎన్ మార్నింగ్ సిక్ సెవెన్ కే ఫుల్ ఎండ మనం ఏం పనులు చేసే కూడా అవ్వదు.
మే
అవును ఆ
ఇంకా మీరు పండక్కి ఎక్కడికి ఈ ఉగాదికి అవునండి.
ఆ ఆ ఉగాది
ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారండి మీరు.
ఉగాదికి శ్రీశైలం అనుకున్నాము. మరి చూడాలి
మ్
ఊ శ్రీశైలం మీరు వెళ్లారండి ఎప్పుడైనా?
ఆ వెళ్ళొచ్చానండి ఒకసారి
ఆ
అప్పుడు మాది స్కూల్ లో ట్రిప్ లాగా తీసుకెళ్తా ఉంటే అప్పుడు స్కూల్ అందరం, పిల్లలు అందరం వెళ్ళొచ్చాము. ఊ
వే చ వెళ్ళారా పాతళ గంగకి ఎప్పుడైనా
ఆ వెళ్ళామండి బాగుంటుంది. అక్కడ కూడా అక్కడ అందరూ ఒక నమ్మకంగా ఉంటారు. అక్కడికి వెళ్ళి కాలు కడుక్కుంటే పాప పాపలన్నీ పోతాయి అని
అవున, అవును ఆ అట్లా అది దేవు దేవుని పైన నమ్మకంతో అట్లా పోతుంటారు.
అవునండి
అరుణాచలం కూడా అంతే ఫుల్ అసలు అంటే చేతగాని ముసలి వాళ్ళు కూడా గిరిప్రధక్షణ చేస్తూ న కిలోమీటర్లు అంటే మాట్లా చెప్పండి.
మీరు వె ఎలరా అన్న శ్రీలంకి
ఆ వెళ్ళలేదండి వెళ్ళాలి
ఆ మీరు ఎత్ ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తుంటారు పేరెంట్స్ ప్రిఫర్ చేస్తుంటారా, ఫ్రెండ్స్ వెళ్తుంటారా ఎక్కడ ఎక్కడికి వె ఎప్పుడు
అంటే ఇంట్లో ఉంటే ఆ హ్మ్ ఫ్యామిలీతో ఆ పేరెంట్స్ తోటే వెళ్ళాలనుకుంటాను. ఇప్పుడు హాస్టల్స్ లో బంధవుల దగ్గర ఇట్లా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ తోటి తెలిసిన వాళ్ళతో వెల్ అవ్ను బలంగా
అ
మీర ఎలాగండి